హలో ఆ హాయ్ అండి
హాయ్ అండి
ఏం చేస్తాను ఏం లేదు ఊరికే వునా
ఆ ఇ కూడ కాలిగనె కూర్చున్న
ఉమ్ మ్
ఊహు
తిన్నరా మరి
హ తిన్లే తినాలిగా మధ్యాహ్నం
ఉ ఏం కూర వండిండ్రు
కూర ఈరోజు పల్లీ పొడి కూరండినా
పల్లిపూడ అంటే ఇంద్ర నేష
ఆ ఇట్లా ఉల్లిగడ్డలు ఉంటాయిగా ఉల్లిగడ్డలు మెత్తగ ఉడకబెట్టి అందులో అల్లం ఉప్పు కారం పసుపు ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటేసి
ఉమ్
అందులో పల్లి పొడేసి కొన్ని వాటర్ పోయాలె
ఆ
వాటర్ పోసి అ ఇట్ల గడ్డగట్టకుండా కొంచెం లూజ్గా చేసుకొని
ఆహ్
చెప్పి స్టవ్ మీద అ అది కొంచం దగ్గరకి ఇట్ల గ్రేవీ లాగా వచ్చేటట్టు ఉడకబెట్టుకోవాలె
హుమ్మ్
ఇ కొంచెం గ్రేవీ వరకు ఒక పది నిమిషాల అల్లా అట్లా అయిపోద్ది అన్నట్టు
హ్హ్ టమాట వేసుర్లేదు ఇంకా
ఆ ఏం లేదండి అంటే మా అత్తమ్మ వాళ్ళు చెప్పిళ్ళు వాళ్ళు అన్నట్టె చేసినా అయి ఇం కెమైనా ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే మ టేస్ట్ ఎట్లా ఉంటందో తెలియదు గానీ ఇదయితే బానే ఉంది
హు
మా పిల్లలు ఇష్టంగా తింటున్నరాని చేసిన ఇట్లా గ్రేవీ. గ్రేవీగా మంచినే ఉంది.
ఉ
ఇంగ వాళ్ళకి స్నాక్స్ కోసం అని, మల్ల పప్పాయ ఉండ్యా అది కోసి పెట్టినా.
హు మీ ఏ కొంటారా మీ చెట్లయ్యనా.
ఆ కోన్డు అంటే మా ఊర్లో తోట ఉంది.
ఓహో
అప్పుడేన అట్ సైడ్ వెళ్తే తెస్.
తక్కువకే ఇస్తారేమో కదా!
ఆ తక్కువ కే ఇస్తారు.
ఉ మంచిగానే
ఊళ్లో వాళ్ళు కదా! తక్కువకే ఇస్ వేయడానే అండం మీం తిన్నాం లే గాని.
ఆ తోటలు ఉన్న వాళ్ళు చక్కగా తెచ్చుకోవచ్చు మామిడి తోటలు ఉన్నా గానీ తక్కువనే ఇస్తారు. అక్
ఆ ఇంకా మామిడి తోటలలో అంటే ఇగ మేము ఫ్రీగానే, తెచ్చుకోవచ్చు మా చెలక పక్కనే ఉంది.
అవునా హు
అక్కడంతా మా ఓల్లే ఉంటారుగా. అంటే ఊరోళ్ళే ఏమన్నారు, అన్నట్టు తెంకపోయినా ఏమన్నారు ఆ తోటో ఒక యాభై. ఎకరాలు ఉంటాది. ఇగ మూలలో ఒక్క చెట్టు, ఒక్క చెట్టు పదికాలు తెంపుకున్న సరిపోద్ది మనకి.
మామిడికాయల
పెద్దదే తోట ఉంటది అది ఇగ అందులోనే తెచ్చు. ఉంటాయిగా మా చెలక పక్కకేళ్ళినప్పుడు, ఇట్లా చెలకలకే ఇట్లా, కొన్ని మండలు ఇట్లా ఉంగుతాయి బయటికి.
ఆ
మేం తేచ్
అమ్ముతారేమో ఇంకా
ఏ అమ్మాడంలా తినే వరకు తెచ్చుకుంటాం, అమ్మతర అమ్మర్. అంటే కొన్ వేరే వాళ్ళకు అంటే వాళ్ళు ఇట్లా గుత్తకిస్తారు, అన్నట్టు ఇట్. ట్లా ట్రాలీ వస్తావి ఆ డిసిఎంస్ వచ్చి ఒకేసారి వేసుకుపోతే. ఇట్లా బయట ఇగ మరి ఎప్పుడు అడగాలే.
హు
ఇగా పోయిన వాళ్ళకి ఇస్తారేమో లే గాని, అమ్ముతారేమో గానీ ఒకేసా. రి ఇట్లా చిన్న చిన్నగా అమ్మరు పెద్ద తోట కదా!
పెద్ద తోట అంటే లారీలతోనే గుత్త తీసుకుపోతరేమో.
ఆ డీసీఎంస్ వచ్చి ఎత్తకపోత తీసుకపోతారు. అవి అందులో చాలా రకాల మామిడికాయలు, ఉంటాయి బంగనపల్లి అన్. నీ, రసాలని ఇంకా పచ్చడి పెట్టుకునేటి ఇంకా అందులో. లో చాలా రకాలుంటాయి అంటగా మామిడికాయలల్లా.
ఆవును మామిడికాయలల్లో చాలా రకాలుంటాయి.
చాలా తిన్నాం మాకు కూడా చెట్లు ఉంటాయి. ఇగ మా చెట్లేది ఆహా ఇంట్లో గాదు చెలక దగ్గే. నే అంటే అందరి మా తాత వాళ్ళ పొత్తంట.
ఆ
ఇగా మా అంటే మా మైక్య మావోళ్ళు ఉంటారుగా.
ఆ
మా మామయ్యలు నాలుగు ఐదుగురు ఉన్నారు ఐదుగురు పొ తుల మీ అందరకి ఆన్నట్టు ఫస్ట్ టైమ్ ఇవి తోటలే తెచ్చుకున్నా తోటలో అయిపో పోయినాయి మళ్ళీ ఇంటికి వచ్చినాయి ఇగ అవి ఇవి ఫుల్ గా తిన్నా ఇగ ఇగ చలికా ఇప్పుడు వర్షాకాలంలో గడ్డలు అయితాయి కదా
హు హా
సీజనల్ ఫ్రూట్ అని ఇష్టంగా తింటంలే గాని మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ ఏదో ఉంటది ఉ
పోనీ ఆ అంటారు బాగా తింటే వర్షక వర్ వర్షాలకి గడ్డలు అయితాయని అంటారు నిజమేన మరి
ఆ నిజమే నిజమే ఇప్పుడు వేడి వేడి కదా హీట్ కదా అవి
నేను అయితే ఈ సారీ బాగానే తిన్నా
అసలు చాలా మంది తిన్నారట
ఫుల్లు గదే మరి మంచిగా వచ్చినాయి ఫ్రెష్గా వచ్చిన లేదా మస్తు తిన్న
నేను కూడా అసలు అవి వేడివి తినోద్దు అవి ఏదైనా తింటే పడదని అంటే ఇట్లా పింపుల్స్ అయితాయి అన్నట్టు కేక్ అని హీట్ వస్తు వస్తువులు తింటే
ఉ
అందుకని ఇంతకు ముందు చాలా సార్లు తింలే గాని ఈ సారి ఏమైనా గాని అని తినేసినా ఇంట్లో ఇంట్లో అంత పెద్ద పెద్ద మాడికాయలు పెట్టుకని ఇంగ తినకుంటే ఏ ట్లాని తినేసినా తినేసినాను కానీ ఇప్పుడు మొహం అంతా చిన్న చిన్న తూరుపులాగా లేస్తాన్నాయి
ఉ వే ఇంకా బాడీలో వేడిన్న వాళ్ళకి ఇంకా బాగా ఆయితాయట
ఆ
ఊ నాకు బాగా వేడి
ఉ ఇగ మ్యారేజ్ అయితే ఏదో ఒకటి ఉంటేనే ఉంటది ఆటోమేటిక్గా
ఊ
ఇంకా మీరు ఏమేమి ఫ్రూట్స్ తీసుకుంటార అండి మీకు దగ్గర్లో అంటే తోటలు ఉన్నాయా
ఆ లేవు అంటే ఇక్కడ లేవు పక్కన ఊరికెళ్తే ఉంటాయి
ఉహు తోటల్ దగ్గరకి వెళ్ళి కొనుక్కుంటారా
ఆ లేదు మార్కెట్
మార్కెట్ కి వెళ్ళాలా
ఆ మార్కెట్ లోనే యాభై రూపాయల కేజీ ఎనభై మంచిగా అయితే ఎనభై రూపాయల కేజీ ఇంకపోతే వంద రూపాయలకు కిలోనరా
ఉహు అంటే వాటి సప్లై ఎక్కువ ఉంటే డిమాండ్ వాటికి రేట్
ఆ అట్లా అట్లా ఉంటదా అంటే మామిడికాయలని బట్టి కొంచెం ఇట్లా మంచి ఉన్న వాటికి కొంచెం రేట్ ఎక్కువ కొంచెం మాముూలుగా ఇట్లా ఉంటాయి మూడు
ఉహు
అంటే ఇట్లా కాయల్లాగా అల్లిపోయినట్టుగా నల్ల నల్లాగా ఉంటాయి చూడు
ఊ
యా వందకి కిలో నరా
ఉహు
ఆ యాభై రూపాయలకి కిలో ఎనబై కి కిలో వందకి కలో ఇవి కూడా ఉన్నాయి పెద్దా పెద్దవి మంచివి బంగిన పల్లి
ఉహు
మ్మ్ అది మంచిగా ఉంటది కదా తియ్యగా
బంగనపల్లి బాగా స్వీట్ మంచిగా ఉంటంది స్వీట్ ఉంటది బాగుంటది అందులో గుజ్జు కూడా చానా ఉంటది
చానా గుజ్జు బాగుంటది తోలు సన్నగా పలుసగా ఉంటది గుజ్జు బాగుంటది ఇంకా కొన్ని కొన్ని కొన్నేమో తోలే మందం ఉంటది గుజ్జు తక్కువ ఉంటది
కానీ బంగనపల్లి ఇది
అ
బాగుంటది బంగనపల్లి రసాలు రసాలు అయితే ఇంకా తీయ్యగా ఉంటాయి
ఆ రసాలయితే ఇగ మనం వదిలిపెట్టం ఒకటి తింటే ఇంకా తినాలనిపిస్తది కదా
ఆఆ ఇంకా మీరు ఏవేవి ఫ్రూట్స్ తింటారా అంటే మార్కెట్కి వెళ్ళినప్పుడు ఏవేవి తెచ్చుకుంటరు ఎక్కువ
అంటే గిట్లనే సీజన్ లో ఏమి వెళ్తే అవి ఇప్పుడు మామిడికాయలు కాబట్టి మామిడికాయ ఇంకా ఇవి అయిన తర్వాత నెక్స్ట్ డే ఏంటి సీతాఫలాలు వస్తాయి కదా అవి ఆ గట్టిగానే తీసుకుంటాం ఆ ఆ జామకాయలు వస్తాయి ఇదేందీ అంటే అరటి పండ్లు అయితే ఎప్పటికి ఏ సీజన్ లోనైనా ఉంటాయి
ఆ ఇంకా మాకంటే జామ చెట్టు ఇంట్లుంది పక్కన కూడా పక్కన ఇట్లా రెడ్డీస్ అదే దొరలని ఉంటారు
ఆ ఆ
ఒక మూడు ఎకరాలలో ఫామ్ హౌస్ కట్టుకొని అన్ని రకాల పండ్ల చెట్లు పెట్టుకున్నారు
ఆ అమ్ముతారా లేకపోతే వాళ్ళు తినటానికేనా
లేదు లేదు వాళ్ళు ఇట్లా ఇస్తారు వాళ్ళు కూడా ఇస్తారు ఇట్లా బయటోళ్ళకి వాళ్ళు తోటలు పడతారు అంటరు క్కలా ఇంక వాళ్ళకి ఇత్తే వాళ్ళు బయట అమ్మరు వాళ్ళ తీసుకపోయి అక్కడ అమ్ముతారు లే గాని అంతకుముందు మేము పాలు పోసే ఉండే వాళ్ళకి పాలు పోసినప్పుడు ఇప్పుడు వెళ్ళితె తెచ్చేది తెంపుకొనిచ్చేదప్పుడు కానీ ఇప్పుడు వెళ్ళట్లేదు మేము పోయేట్లేదుగా ఎళ్లట్లే ఏమో ఇంకా ఇప్పుడు కొంచెం తక్కువనే అయినయ్ అంటే మా ఇంట్లో జామ చెట్లు ఉన్నాయి అందులో ఇంకా పెద్దవి ఉంటాయి అన్నట్టు
జామ చెట్లలో కూడా రకాలు ఉంటాయి
హైబ్రిడ్ ఉంటాయి పెద్దవి ఇంకా అందులో కొబ్బరికాయలు సపోటా పపాయ ఇంకా పూల చెట్లు చాలా బాగుంటది గార్డెన్
సపోట చెట్టు పెద్దగ కావాలి అవి
హ్హ్ ఈసారి సపోటాలు కూడా బాగానే తిన్నము ఇగ సపోటాలు కూడా తోట్ల తెచ్చిన్రు
మ్మ్హ్
బాగానే తిన్నాం సపోటా తిన్నాం పప్పాయిలు తిన్నాం మామిడికాయలు తిన్నాం మంచి మంచి ఇటు వస్తువులను తిన్నం ఇగ వర్షాలు పడితే ఇగ పిల్లల పరిస్థితి ఎట్లుంటదో మా పిల్లలు కూడా బానే తిన్నారు ఈ సారి
మ్మ్ హ్
అంటే ఇంట్లో ఉండి తినబుద్ది కాదనట్టు ఉంటే బాగుంటే తినబుద్ది కాదంటరు చూడు ఆ టైం లా ఇంటి నిండా పెట్తే తిన బుద్ది కాదులే ఈసారి ఎందుకో మంచిగానే అనిపించింది
మ్మ్ హ్
ఇక తినేసినాం బానే మళ్ళీ ఇట్లా ఫ్రూట్స్ కూడా బానే తెస్తడు మా సారు ఇట్లా సిటీకి వెళ్తే బనానా గాని ఆపిల్స్ కాని పిల్లలు అడుగుతారు కదా
ఊ
కానీ ఏదైనా కొనుకస్తడు ఇక రేట్ అని చూడడు
ఏ కొనక రావాలే
ఆ ఇక తప్పదుగా పిల్లల కోసం అని తెస్తడు ఇక జామకాయలు అంటే ఇంట్లనే ఉన్నయి
ఊ
ఊ ఇంట్లనే ఉన్నయ్ లే కాని కోతులు ఒక్కసారి వచిన్నయంటే మొత్తం ఆ క ఆ కోతులిగా ఒక్కసారి అట్ మామూలుగా రావయి ఆ గుంపులో తెమే ఇంట్ల డోర్ వేసుకోవాల్సింది ఇంట్లకు పొయి
ఊహు ఇంట్లకు పోతే ఏం లేదు ఇగ అవి ఆ ఫ్రూట్స్ ఊ
మీ సైడ్ ఉన్నాయండి కోతులు
నా లేవు లేవు బాగలేవు అవి
ఊహు మా ఇంటి చుట్టుపక్కల అవి చెట్లు ఎక్కు ఉండి కోతులు బాగా వస్తున్నాయి
ఊ
ఓకే అండి
సరే
ఉ